హలో హాయి అండి బాన్నారా
బాగున్నామండి మీరు బాన్నారా
ఆ బావున్నామండి ఎలా ఉన్నారు
బానే ఉన్నా చెప్పండి
స్తున్నారు
ఏం లేదండి జస్ట్ ఇప్పుడే లేచ
ఉమ్
కొంచెం ఫీవర్ వచ్చి
ఉమ్ అయ్యో నిన్న సమ్మర్ ఎఫెక్ట్ కదా నిన్న వెళ్ళారు కదా అటు
నిన్న కొంచెం ట్రావెలింగ్ చేసే వరకి ఇక నైట్ ఇంటికి వచ్చా ఫుల్ ఫీవర్ వచ్చింది
షాపింగ్ చేసార
షాపింగ్ కోసం వెళ్ళానండి అదే మా రిలేటివ్స్ అజ్మీర్ కేళ్తున్నారు
ఓకే ఓకే
కొంచం పనింట ఇం వెళ్లే
ఉమ్ తిన్నారా మరి
జస్ట్ ఇందాకే లేచి తిని టాబ్లెట్స్ వేసుకున్న మీరు కాల్ చేసారు
సమ్మర్ ఎఫెక్ట్ బాగా పడింది ఒక్కసారే
ఆ అంటే డైలి ఇంట్లో ఉండి ఉండి అంటే వెళ్ళిన కదా మళ్ళ నిను మొత్తం బయటనే తిరిగే సరికి ఎండ దెబ్బ తాకింద అంటున్నారు మమ్మీ
అవును నిన్న బాగా కొట్టింది మల్ళా ఎండ
అ
ఈ టూ మంత్స్ గోరంగుంటది
ఉ
ఏం కర్రి చేసింది
ఈ రోజు కర్రీ ఎగ్ టమాటో చేసింది మా మమ్మీ చేసింది నేనైతే లేవలేదు మార్నింగ్ లో వేసి టిఫిన్ చేసా మళ్ళీ పండుకున్న ఇందాకే లేచ
ఇప్పుడు ఎలా ఉంది హెల్త్ పర్లేదా
ఆ ఇప్పుడు కొంచెం సెట్ అయింది
టాబ్లేెట్ ఏసు
వేసుకున్న వేసుకున్న ఇందాకే జస్ట్ వేసుకున్న మీరు కాల్ చేసారు
మ్మ్ గోరంగా మస్తు ఎఫెక్ట్ పడుతుంది అ
అదే వెళ్ళకపోయింది అర్జెంట్గా కాల్ వస్తే వెళ్ళేసేగా
ఇంట్లున్న మన అసలు ఇంట్లుంటానే ఎండ అగడి ఘోరంగా వస్తుంది మళ్ళ ఇల్ల పవర్ కట్
మా సైడ్ అంత తీయరండి అంటే కొంచెం దగ్గర ఇగా అది ఉంటది కదా సబ్ స్టేషన్ కొంచెం దగ్గరే ఉంది
ఉహ మా సైడు తీస్తారు బాగా
ఉహూ జస్ట్ ఒక అంటే కొంచం దగ్గర ఉంటది సబ్ స్టేషన్ వేరే సైడ్ అయితే మొత్తం తీస్త సారు కానీ కొంచెం మాకు దగ్గర అనేస్తే మరి ఏదో తెగరు అంతే తీసిన కూడా మళ్ళీ అందరు అంటే కాల్ చేస్తారు ఇక్కడికి అంటే ఎందుకు తీసారని దగ్గర వెళ్ళి టూ మినిట్స్ లో వెళ్ళి అడిగిస్తారు కదా అందుకోసం తీయరు ఎక్కవ ఏదైనా ట్రాన్స్ఫర్ అంటే కొంచెం పేల్తే అట్లయితేనే కొంచెం లేట్ పట్టేది కానీ సమ్మర్ లోయినా సీజన్ లో అయినా మాకైతే అంత తీయరు
మాకు ఇక్కడ బాగా తీస్తున్నారు అసలు ఇప్పుడు పవర్ ఏ లేదు
అవున
ఎండ కొడుతుంది ఘోరంగా అసలు ఉడుక పోస్తుంది చెట్ల కింద ఉండాల్సి వస్తుంది
ఉమ్ అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక తీ తీసిన తర్వాత ఫైవ్ మినిట్స్ చూస్తారు రాలేదనుకో వెళ్ళి అడుగుతారు
హమ్ కాల్ చేసారా ఆఫీస్కి
ఆహా కాల్ చేస్తారు కొంతమంది దగ్గరే కదా వెళ్ళే అడిగేస్తా ఉంటారు ఇక వాళ్ళకి ఇగా ఏం బా అంటే కొంచెం దూరం ఉన్న వాళ్ళకైనా తీయొచ్చు కాని దగ్గర ఉంటే ఒకటే టార్చర్ చేస్తారు అనేసి భయపడి వాళ్ళు ఇక తీయరి
హుమ్మ్
మీరు తిన్నారా
ఆ తిన్నానండి
ఏం కర్రీ
ఈ రోజు పికిల్ అండ్ బీరకాయ పచ్చడి
హుమ్మ్
ఆ
ఇంకా
ఇంకేంటి విశేషాలు చెప్పండి మీరే
ఏం లేదండి నెక్స్ట్ మంత్ మా అన్నయ్య ది మ్యారేజ్ ఉంది
పేల్లి హడావుడి అయితే పెళ్ళకి
హమ్ అ అంటే పెద్దమ్మ కొడుకు
పెద్దమ్మ కొడుకా
ఆ
హమ్ మీ దాంట్లో మాత్ బా చేస్తారు కదా
అవును తీ డేస్ ఉంటది
త్రీ డేస్ ఉంటదా
ఒక రోజు హల్దీ ఒక రోజు వెడ్డింగ్ ఒక రోజు రిసెప్షన్
హల్దీ చేస్తరా
ఏంటిది ఆ చేస్తాం
అవునా
హల్దీ చేస్తారు కంపల్సరీ
హుమ్మ్
హల్దీ తర్వాత నెక్స్ట్ డే వెడ్డింగ్ ఉంటది వెడ్డింగ్ నైట్ ఉంటేనేమో రిసెప్షన్ వన్ డే గ్యాప్ పెట్టుకుంటారు
హుమ్మ్ మండే గ్యాప్ పెడతారు
అ అంటే వెడ్డింగ్ నైట్ ఉంటాయి వెడ్డింగ్ డే టైమ్ లో పెట్టుకుంటే ఆ రిసెప్షన్ అట్లా గ్యాప్ ఏం పెట్టుకోరు
హుమ్మ్ ఎక్కువ నైట్ టైమ్ లో ఉంటాయి కదా ఎక్కువ నైటె ఉంటాయి నాకు తెలిసినంతవరకు అయితే
అది మ్యారేజ్ అయ్యే వరకే టూ అయితది
హమ్ నైట్ టూ అయితథ
ఉ మ్యారేజ్ చేసేవరకి టూ అయితది ఫుడ్ అవి తినే సరికి త్రీ అయితే లేట్
హమ్
రిసెప్షన్ రోజు కూడా అంతే రిసెప్షన్ నైట్ చేస్తారు కదా ఆ ఆ రోజు కూడా మార్నింగ్ ఫోర్ ఫైవ్ అయిది అన్ని కంప్లీట్ అయ్యేసరికి
అమ్మో అ
అందుకు చాలా మంది అంటూ ఉంటారు తెలుసా అంటే కొంచం న్స్ దాంట్లలో మ్యారేజ్ ఎల్లల అంటేనే చాలా టైం నైట్ నైట్ చేస్తారు అని అంటారు తెలుసా
అ అవును కానీ బాగుంటది నైట్ టైంలో మీద పెడితే అట్టనే మా దాంట్లో కూడా కొంతమంది నైట్ టైమ్ లోనే పెడతారు.
ఉమ్
ఉమ్
నైట్ టైం లో కొంచెం వైబ్ వేరేలా ఉంటది. డే కొంచెం వేరేలా ఉంటది.
కాని నైట్ టైమ్ లోనే పెడతారు ఉమ్
ఇంకొక మ్యారేజ్ కూడా ఉంది ఇంకొక మ్యారేజ్ ఆ నెక్స్ట్ మంత్ లోనే ఉంది అది కూడా కానీ అది కొంత దగ్గర రిలేటివ్స్ కాదు కొంచెం దూరం
ఉమ్ హూ నాగూడా నెక్స్ట్ మంత్ లో ఉన్నాయి గాని హైదరాబాద్ సిటీస్ లో ఏమో నైట్ టైమ్ లో పెడత ఇక్కడ మంచిగా సెవెన్ థర్టీకి అట్లా స్టార్ట్ జేస్తరు నైట్ లెవెన్ ట్వెల్వ్ అయితది అయిపోయేసరికి ట్వెల్వ్ అయిది వన్ అయిది గూడా ఆల్రెడీ మాకు గూడా నెక్స్ట్ మంత్ మ్యారేజెస్ ఉన్నయ్ యాంకరింగ్ వాళ్ళని పిలుస్తారు. మంచిగా ఫన్నీగా కొన్ని గేమ్స్ పెడతారు. అంటే వాళ్ళని తీసుకొచ్చే ముందు ముందే వచ్చి గూర్చుంటారు గదా వాళ్ళు బోరింగ్ గా ఉండకుండా ఉండడానికి కొన్ని గేమ్స్ పెడతారు. మనకు దెలియ కుంటేనే మన యెనుక గిఫ్ట్స్ పెడతారు సీట్కెల్లీ ఎప్పుడు పెడతారో కూడా తెలియదు. ఆ ఇగా అట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ సింగింగ్ గానీ ఏదైనా చేయొచ్చు. మళ్ళా అబ్బాయి అమ్మాయిని మంచిగా స్మో స్మోక్ ఉంటది కదా స్మోక్ తోటి బాంబ్ బ్లాస్ట్ చేసుకుంటూ ఇన్వై ఇన్వైట్ చేస్తారు కోలాటాలు యేసి బాగజేస్ స్తరు అసలు ఉమ్ ఇంకా
ఇంగ చెప్పాలి మీరే
ఉమ్ అమ్మ వాళ్ళు ఇట్లందరూ ఏం జేస్తున్నారు
ఆ అందరు మొబైల్ జూస్తున్నారు
మొబైల్ జూస్తున్నారా
ఉమ్
ఉమ్ ఆఫ్టర్నూన్ టైమే బోరింగ్ టైమ్ ఇది
అవును
ఆ ఈ టైమ్ లో ఏం జేయాలో అర్థంగాదు
మార్నింగ్ టైం కొంచెం స్పీడ్ గా యెళ్తుంది సాయంత్రం కూడా కొంచెం టైం స్పీడ్ గా యెళ్తది గానీ ఈ డే టైమే
అసలు మళ్ళీ అందులో ఎండ ఎక్కువ ఉంటది
అవును ఈ ఎండకు అంత తిక్కతిక్కైతుంది అసలు
అ
ఉమ్ నేను ఆఫ్టర్నూన్ టైమ్ లో స్కూల్ కెళ్ళి పిల్లని తీసుకొచ్చనే లోపలనే హెడ్ తల బోతుంది అసలు
అవును హాఫ్ టైమ్ స్కూల్స్ అంట కదా?
హాఫ్ టైమ్ స్కూల్స్ వెళ్ళి తీసుకొద్దాం అని వెళ్ళేసరికి గ ఎండ బాగా కొట్టంది. నిలుచున్నాను ఫుల్ ఎండ.
మ్
మైండకి హెడ్డేక్ లేసింది అసలు బాగా
మ్ ఈ సమ్మర్ కి ఓన్లీ కూల్ డ్రింక్సే
అవును కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అవి ఎక్కువ తాగినా పండ్లు అరిగిపోతాన్నాయి అసలు మీరు గమనించేలా తీర్థమన్నది సన్నగా అయి తాంది. కూల్ డ్రింక్స్ తాగుతుంటే. పిల్లలకైతే పిల్లలకి. అయితే సన్నగా అయిపోయినాయి మా చిన్నోడికి అయితే వాడు బాధ తాగు. తాగి తాగిసి సన్నగైనాయి టీత్ కొంచం నా వాడి. కొంచెం లావు ఉండే ఏంటి టీత్ ఇలానే హాస్పిటల్ ఉంచితే కూల్ డ్రింక్ ఎఫెక్ట్ అని అన్నాడు.
మ్ హూ
నాకు భయంమేస అప్పుడు కూల్ డ్రింక్ కూడా తాగనసలు. టేత్ సన్నగా అయినాయి పిల్లలకి.
ఏవి వి థమ్స్ అప్, స్ప్రైట్ అవా లేకపోతే ఏవి?
డైలీ ఒకటి తాగుతారు.
అ మాక్క కొడుకు కూడా అంతే డైలీ టూ త్రీ థమ్స్ అప్ బాటిల్స్ తాగుతాడు.
మ్ ఓకే అండి నేను చేస్తా మళ్ళా.
ఓకే. ఓకే.
ఓకే థ్యాంక్ యూ అండి. బాయ్